హాయ్ అండి బాగున్నారా హలో హాయండి బోన్నర
ఆ బాన్నా మేడం మీరు
బోన్నానండి తిన్నారండి
ఆ తిన్నాం మేడం ఎప్పుడో మధ్యాహ్నం
ఆ తిన్నానండి ఏంటిది ఇవాళ స్పెషల్ మీది
గోంగూర పచ్చడ హ్మ్ మీది మేడం
నా మాది ఇవళ ఇది పాలకూర పప్పు
పాలకూర పప్పు ఫ్లేవర్ మంచుంటద మేడం పాలకూర పప్పు ఇప్పుడు మనం నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు బాగుంటదా అంటే నేను ఈ రెండు కలిపి ఎప్పుడు తినలేదు అలా
ఉమ్మ్ చాలా బాగుంటదండి పాలకూర పప్పు
వచ్చా మేడం మీకు పాలకూర పప్పు ఎట్లా వండుడు
ఆ వచ్చు
పాలయేసుడా ఉహ్ వచ్చా హ్మ్ హ్మ్ ఉహ్ ఇంకా ఏంటి మేడం మరి ఇగ స్నాక్స్ గిట్లా ఏమన్నా అయ్నాయా
ఆ స్నాక్స్ అంటే
స్నాక్స్ అంటే ఇవే మేడం బిస్కెట్లు గానీ పకోడి చెకోడి
ఉమ్ పక్కోడి చెక్కడి ఏంలేదులే కాని మేము ఈవినింగ్ టైం ఆవి ఫ్రూట్స్ తింటామండి కొంచెం
హ్మ్
కాదే
ఉహు ఉహ్ నైటేమన్నా కర్వీస్ గిట్లా అండుకుంటారా
కర్రీస్ పెద్దగా ఏం జేయనునండి నేను ఆ అంటే లైక్ ఈవ్నింగ్ అయితే చెపా చెపాతి చెపాతి తీసేసుకొని ఎగ్ రోల్ లేకపోతే అట్లా తింటామండి
అచ్చా పొద్దున మార్నింగ్ టిఫినేం చేశారు మేడం మరి మార్నింగ్ టిఫన్ ఉంటాయిగా
మార్నింగ్ అయితే ఇడ్లీ దోసా పూరి అ తింటాము నైట్తై ఓన్లీ చపాతి అండి
నేట్ చపాతి పొద్దున ఇడ్లీ వడ ఉహ్ ఈ దోశ తిట్టారా మేడం దోశ అంటే ఇంట్లోనే తింటారా లేకపోతే బయటికెళ్ళి అలా తింటారా
ఆ ఇంట్లో ఇంట్లోనే తింటానండి బయట తినం మేము బయట ఔటర్ ఫుడ్ నాట్ అల్లవడ్ మాకు
ఉమ్ మంచిదే మేడం బయట ఫుడ్ కూడా ఎక్కువ ఆయిల్ ఇష్టం వచ్చినట్టు పోతది అం. ఈ చేతు అలా పెడతారు ఈ చేతు ఇలా పెడతారు అంత ముర్కి ముర్కి ఎట్లాంది నేను కూడా. ఎప్పుడో ఒక్సారి మనకు తెలిసిన వాళ్ళ హోటలుంటే ఆడికే పోతాం మేడం. అన్నీ తెల్షినోల్లా స్వీట్లు కాని. ఈ దోశలు బయట తినడు గాని చాయలు తాగుడు గాని ఏమన్నా బయట హోటల్స్. అ తెల్సిన వాళ్ళ దగ్గరికి పోతే ఎవర్ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికితే పోతే గట్లేనే ఉంటంది ఎందుకంటే మనం తెల్సిన వాళ్ళ దగ్గర పోతే మనకు కొంచెం మంచిగా ఇస్తారు పైసల్ కూడా తక్కువ్ తీస్కుంటారు వాళ్ళ అండిచి వాళ్ళకు మీకు అట్లా ఏమన్నా ఒక పర్సనల్ దగ్గర్కి పోవాలాంటే ఇప్పుడ్ ఎవర్ దగ్గర్ పడితే వాళ్ళది
ఊమ్ లేదండి నాకు ఒక ఫేవరేట్ టిఫిన్ సెంటర్ ఉన్నదండి నేను అక్కడికే ఏళ్తా.
ఆహ్.
ఎప్పుడన్నా అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏమన్నా కుక్ చేయ్పోతే. స్పెషల్ గా అక్కడికే ఏల్లెసి తినేస్తానండి.
ఉమ్ పెళ్లయిందా మేడం మీకు పెళ్లయిందా కాలేదా.
ఆహ్ అయిందండి ఒక బాబు కూడా.
ఇంతే వాళ్ళు చూడండి.
ఒక బాబు ఉమ్.
ఉమ్ ఏం పేరు మేడం బాబు పేరు.
మా బాబు పేరు ఒచ్చేసేసి నందన్ అండి.
నందనా.
ఉమ్ నందన్. లేదండి అబ్బాయే కాని నందన్ అని పెట్ట్కున్నాం మేము. ఉమ్ నందనా కాదండి నందన్.
అచ్చా అచ్చ ఓకే నందన్ ఏం చదువుతున్నాడు మేడం బాబు.
ఇప్పుడే వన్ ఇయర్ క్రాస్ అయిందండి.
ఉమ్ ఇంక త్రీ ఇయర్స్ తర్వాత ఏస్తారా స్కూల్లా.
ఆహ్ ఇంకా టూ ఇయర్సా.
ఆహ్ అల్లరి చేస్తాడా మరి మేడం బాబు.
ఆహ్ లేదు ఆహ్ లేదండి సైలెంట్గా ఉంటాడు.
అదేంది మేడం పిల్లలు కదా అల్లరి చేయ్కుండా ఎలా.
అంటే చేస్తాడు వాడికి కావాల్సినప్పుడు మరి ఊరికే అల్లరి చేస్కుంటు ఉండుకుండ. సైలెంట్గా ఉంటాడాన్మాట.
ఉహు అంటే బాగా చేయ్డు గాని ఎప్పుడైనా ఆకలైనప్పుడు పాల కోసం ఏడుస్తాడు. తర్వాత ఆడ్కుంటాడు అంతేనా నైట్ టైం లో కానీ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటుందా మేడం.
ఆహ్ లేదండి నైట్ టైం కూడా మంచిగా బుద్ధిగా పాల్తాగేసి బజ్జోంటాడు ఇంకా. మిడ్ నైట్స్ వాడ్కి ఆక్కలైనప్పుడు లేప్తాడాన్మాట.
టెన్షనే నైట్ నిద్ర ఉండక్పోతే.
ఉమ్.
ఊహు.
ఇంకా మీ హబీస్.
అమిల్ అభిషా. ఉమ్ ప్లేయింగ్ క్రికెట్ వాచింగ్ క్రికెట్. ఉమ్ ముూవిస్ ఖాళీ గున్నప్పుడు ఇవన్నీ. నైట్ టైం లో ఏదైనా మూవీస్ అంటూ. ఎక్కువ యాక్షన్ మూవీస్ బాగ్ చూస్తాను మేడం బాలకృష్ణ సినిమాలు బాగుంట. మేడం యాక్షన్ మూవీస్ అంటే బాలకృష్ణ మూవీస్ చూస్తాను. ఉమ్ ఇంకా మీర్ మీరు మేడం.
మేము ఎక్కువ ఆ లవ్ స్టోరీ మూవీస్ చూస్తానండి
ఉ హుమ్ ట్రేండింగ్ ఉమ్ ఈ రోజులో అవ్వే గా మనం ఎక్కువ లవ్ స్టోరీలు చూసేదాన్ని ఊమ్ అదే టఫ్ మస్ట్ ఉ హుమ్ ఇష్టా మేడం మీక్ లవ్ స్టోరీలు లవ్ స్టోరి మీక్ ఇష్టం మేడం మీకు
అర్థం కాలేదండి మల్లోక్ససారి చెప్పరా.
లవ్ మూవీస్ చుసుడు ఇష్టమా మేడం లవ్ స్టోరీస్.
ఆహ్ చూస్తాను అంతే ఇష్టమా అంటే అట్లేం లేదు. ఉమ్ నార్మల్ గా చూస్తాను ఎక్కువ.
ఇంకేంటి మేడం ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదన్నా ఊర్లో ఏదో ఒక ఎగ్జిబిషన్ పెడతారు కదా మీ ఊర్లో. అలాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే.
ఏదో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి అది పేరేంటో కూడా తెలియదు లే గానీ
ఆహా మీరు వెళ్లలేదా అవును
మీ ఊర్లో ఏమన్నా ఉందా అండి
ఉ ఆ ఊర్లో ఉన్నాయి మేడం ఎగ్జిబిషన్ లా అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంది అందులో నెంబర్ అఫ్ గేమ్స్ ఉంటయి ఆ సర్కిల్ల తిరిగేటివి ఉంటయి గుండ్రంగ తి టివి ఉమ్ అవి తిరిగేటివి ఇగ అన్ని గేమ్స్ అన్ని చిన్నపిల్లలు ఆడుకునేటివి ఉన్నయి మేడం అన్ని చిన్నపిల్లలు కోసమే ఎగ్జిబిషన్ అన్ని అ జాయింట్ వీల్ కానీ ఊ ఇంక చానా ఉన్నాయి ఉమ్
ఇంకా మీరు అంటే మార్నింగ్ యాక్టివిటీస్ ఏమి ఉంటాయండి మార్నింగ్
మార్నింగ్ ఏముంటది మేడం యాక్టివిటీస్ ఇగ మార్నింగ్ సిక్స్ కి లేసుడు ఎయిటు వరకు రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోవుడు మళ ఈవ్నింగ్ మళ్ల మళ్ళ ఈవ్నింగ్ మల పొయ్ వచ్చుడు పైకి వచ్చిన తర్వాత కొంచెం టైమ్ ఉంటేనేమో బయటికి పోయి గ్రౌండ్ పోయి ఏమన్నా ఆడుకొని వచ్చుడు ఏదనా జస్ట్ కొంచెం బాడి వమప్ కోసం ఏదోక గేమాడి మళ్ళ ఇంటికి వచ్చి మళ్ళ కొంచెం ఫ్రెష్ అప్ పొయ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొద్దీసేపు ఫోన్ ఫోన్తోటి ఏదో ఒకటి టైం పాస్ చేసి ఇగ లాస్టుకు పోయి ఇగ ఏం లేద్ మేడం డిన్నర్ దినేసి తర్వాత కొంచం ఓ పెరుగు తాగి ఏదన్నా ఒక మూవీ టైం పాస్ కోసం ఏదో ఒక మూవీ యాక్షన్ మూవీలకు పోతే హకు త్రీ మూవీస్ హార్రర్ మూవీస్ ఏ ఇగ ఏందో మనకి ఏది ఇష్టమయితే ఆ మూవీ చూసి కతం మళ్ళీ పండుకుని మ లేసి మళ్ళీ ఇగ సేమ్ ఏముంటది మేడం సేమ్ అదే ఇగా రొటేషన్స్ ఏం హప్పి గుండ్రంగా రోజు అదే పని రోజు అదే పని మీరేం చేస్తారు మేడం నైట్ టైమ్ లో అంటే ఏమన్నా బుక్ జూసే పడుకుంటార లేే పోతే సినిమాలు చూస్తారా లేకపోతే మీ బాబుతోనే టైమ్ పాస్ అయితదా
నాకు మా బాబుతోటే చాలా టైం పాస్ అయితందండి వాడు బాగా ఆడతడు అనమాట నైట్ టైమ్ ఇంకా ఆడి ఆడి అలిసిపోయి పడుకుంటాడు కాబటి నను నైట్ డిస్టర్బ్ చేయడనమాట
ఉహు
సో మోస్ట్లీ మా బాబుతోటె టైం అంతా అయిపోతదండి నాకు
ఉమ్ చిన్నపిల్లలు ఉంటే ఫుల్ టైం పాస్ అయితది కదా కాని నిద్ర టైం మనం కూడా పనుకుంటప్పుడు వాళ్ళు కూడా ఏ ఇంకా బాగా టైం పాస్ ఐతదిలే అటు పడుకోవళ్ల లేకపోతే ఇటు విడిని ఆడిపియాల్నా అని
అర్థం కాదు నిజం
ఆ ఉ మీరు పడుకోవాలా లేకపోతే బాబుతో టైం పాస్ చేయాలా అర్థం కాదు ఇగ మంచి నిద్రలో ఉంటే ఇగ డిస్టబెన్స్ ఏ గా మేడం మల్ల పొద్దున్న లేవాలే మల్ల లెవాలి అన్ని పనులు మీరే చేసుకోవాలి గదా. అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, చాయ్ పెట్టాలి.
హ్మ్
చేపియాలే మీరు స్నానం చేసుకోవాలే హ్మ్ ఇంక ఉంటదిగ నైట్ ఎంతైన కొంచెం నిద్రవుండకపోతే ఇగ వెస్టే కదా మేడం హెల్త్ ఖరాబ్ అయితది హెల్త్ ఫస్ట్ మేము చూసుకోవాలి కదా టైమ్ తినాలి టైమ్ పండుకోవాలి మళ్ళా బాబుని చూసుకో ఇదే రొటేషన్ ఇంగ అంత కత బాబు పెద్ద గయే వరకు ఊ ఒక పది సంవత్సరాలు వచ్చే వరకి ఇదే అంత టెన్షన్ ఉంటది ఆల్మోస్ట్ ఇగ అంత ఏ వచ్చిదంటే ఇగ పని వాడేచేసుకుంట టరు వాళ్ ఆ తింటరు పంటరు వాళ్ళు స్కూల్ కేళ్తారు వాళ్ళే వతరు ఊ
ఊ ఆ ఏంటండి
అంతే కదా మేడమ్ బాగుం
ఆ అంతేనండి మోస్ట్లీ అంతే అవుతాం అంటే ఇంక
హ్మ్ ఏమన్న చెట్లు ఉన్నాయ మేడం మాడికాయ చెట్లు గాని ఎక్కువ ఉంటయి గా సపోటాలు కొబ్బరికాయ చెట్లు అయ్యో చెట్లు మేడం సమ్మర్ కాద సమ్మర్ ఎప్పుడైన పెట్టుకోవాలే మేడం చెట్టుంటే కొంచెం సల్లగ్ ఉంటది కదా
కరెక్టే మా పక్కింట్లో చెట్లు ఉన్నాయి ఇంకా అవి వాటి మీదే వచ్చేస్తే మా ఇంక మేం పెద్దగ చెట్లు ఎట్లేదు హ్మ్ అవునండి చాలా పెద్ద చెట్లే చింత చెట్టు వ్యాప చెట్ కొబ్బరి చెట్టు అట్లా ఇంక రెండు మూడు చెట్లు వున్నాయండి
ఇంక అంతేనా మేడం చెట్లు
హ్మ్ అంతేనండి ఇంక అంతకు మించి లెవ్వు ఇగ
ఆచ్చ ఉహ్మ్ ఎలా మేడ మేడం మరి మార్నింగే మార్నింగ్ ఫ్రెష్ అవుతర లేకపోతే ఈవినింగ్ గూడ స్నానం గర్ల్స్
అంటే మా బాబుని మా బాబుకి స్నానం చెపియాగానే ఇగా నేను ఎంబటే స్నానం చేసేస్త స్పెసిఫిక్ గ దానికి ఒక టైం పెట్టుకోన్ హ్మ్ ఎమ్మట్టే ఇంకా మా బాబుకు స్నానం అది చేపియగానే నేను చేసేసి రెడీ అయి మా బాబును రెడీ చేసేసిసి
అచ్చా ఫస్ట్ మీ బాబుని రెడీ చేసిన తర్వాత మీరు ఇ ఆ బాబుని కొంచెం మళ్ళీ పడుకోబెట్టి ట్టి మీరు స్నానం చేస్తర
హ్మ్ అంతేనండి
ఆహా మీది ఒకే మేడం ఇంక ఏంటి మేడం మరి ఎలా గడుస్తుంది మరి
ఏంటనే సమ్మర్ ఇంకా ఏముందండి పిల్లలతోటె ఇగ అంటే ఇంకా వాళ్ళకి అది ఇది చేసుకుంట అలా అలా అయిపోతయి
ఉహ్మ్ ఒకే మేడం